హలో హయ్ అండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి పదింట కాలి
మ్
మ్ ఇంకా అండి
ఏముందండి ఇంకా పిల్లలు వచ్చే టైం అవుతుంది వాళ్ళకు స్నాక్స్ అవి ఇచ్చేసి ఇంకా కొసేప్ పాడుకుంటారు కదా పిల్లలకు క్రీడలు ఆటర్ అంటే కొంచెం ఇంపార్టెంటే కదా
అవునండి
ఉ ఫిజికల్ గా కూడా వాళ్ళకు యాక్టివ్గా ఉంటారు కదా
ఉ ఆ అవునండి
అందుకని ఇంగ ఆడిపిద్దామని జూస్తున్న
గేమ్స్ ఆడిపిస్తారా
అంటే ఇంగ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఏదన్నా తిన్నాక స్నాక్స్ అదో ఏదో తిన్నా కా
ఉ అంత ఇస్తారా ఏమేం గేమ్స్ ఆడిపిస్తారండి కబ ఖోఖో
అంటే అట్లాంటివి అంతే త ఆడే అంత ఏం లేదులే అంత అంత పెద్ద పిల్లలేం కాదు చిన్న పిల్లలే కాకపోతే ఇ ఆ ఏమైన్నా టాయ్స్ ఇట్లా వేసి కలర్ ఐడెంటిఫికేషన్ చేపిస్తాను
ఆ ఇట్ల ఎట్ల అంటే ఇప్పుడు మనం అన్ని ఇన్ని రకాల పప్పులు ఉంటాయి కదా
ఆ
ప్లేట్లో ఏసి అ ఇవి కౌంట్ చే అంటే దే దే దానికి స స్ప్రేడ్ చేయమని చెప్తాననమాట అంటే వాళ్ళకు కూడా నాలెడ్జ్ పెరుగుతుంది కదా ఉ అట్లా సపే అంటే ఇప్పుడు కందులు అనుకోండి కందులు పెసర్లు బొబ్బర్లు అట్లా ఉంటాయి కదా అట్లా దేని దానికి సపరేట్ చేపిస్తే ఆళ్ళ కొంచెం అంటే జ్ఞాపక శక్తి అనేది ఉంటుంది ఇంక ఫోన్ మీద ఉండకుండా
ఫోన్ ఇడ్వకుండా టీవి చూడకుండా
ఉ ఇట్లాంటి మైండ్ గేమ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుందనమాట
అదే అడి అట్లా గేమ్స్ ఆనిపిస్తే పిల్లలకు గూడా కొంచెం ఎనర్జీ లాగా
ఉ
అంటే
మీరేమనా ఆడిపిస్తారా అండి
మేమాండి ఆడిపిస్తామండి రాగానే స్కూల్ నుండి రాగానే కొసేపు కూర్చునిది డాడీ గేము అవి ఆడిపిస్తామండి డాడీ చెస్సు లూడో గేము
ఉ అంటే ఇప్పుడు మా దగ్గర ఎట్లా అంటే ఊర్లలో ఎట్లాంటంది అంటే కొందరు ఇట్లా పెద్దవాళ్ళు ముసలళ్ళు ఉంటారు కదా
పో
అట్లా ముసలోల్లు ఏం జేస్తారంటే పచ్చిసని ఒకటి గేమ్ ఉంటది ఆ ఇంగ ఆ గేమ్ కూడా మంచిగా ఆడతారనమాట అంటే ఇంట్రెస్టింగ్ ఉంటది ఇట్లా ఈ ఈ ఈ ట ఈ నెంబర్స్ వేస్తే అది చనిపో వాళ్ళది చనిపోతది అనేది సేమ్ లుడో లాగా ఉంటది అనమాట
ఆ అవునండి నేను కూడా చూసాను అడ ను ఒకసార్ పచ్చిస్
అవునా బాగా ఇంట్రెస్టింగ్ ఉంటది అది
పచ్చిస
ఉ మీరు అంటే ఊరికే ఆడతారా ఇంకా అదే ఆడిపిస్త తనది
ఆ ఊర్లో ఇప్పుడు వచ్చింది మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆడతానండి మేము కూడా ఆ గేమ్ పచ్చిస్
ఉ ఇంకేము మీరేం ఆడిపిస్తారంండి పిల్లలు
పిల్లలకి నేను చెస్సు క్యారంబోర్డు లూడో డాడీ గేమ్ ఆడు పిస్తా
ఇ ఇండోర్ గేమ్స్ అయి తే అ కొంచెం చిన్న పల్లల కి ఇండోర్ గేమ్స్ అయితేనే మంచిగ ఉం కదా అఔట్డోర్ గేమ్స్ కంటే
అందుకనే ఆహ్ గేమ్స్ అడ్
ఇంకా పిల్లలు పె చిన్నోళ్ళు కాబ టి నేను కూడా ఆ బయట వెహికల్స్ వస్తా ఉంటాయి అనేసి ఇంగ లోపల్నే ఇన్ండోర్ గేమ్స్ తే ఆడిపిస్తా అన్నమాట
ఉం
ఇంకా ఒక్కొక్కసారి మనం ఏదైనా చపాతి చేస్తుంటే పిండి ఉంటది కదా
ఆ పిండితో
ఆ పిండితోనే బొమ్మలు చేస్తా ఉంటారు
ఉం ఉం అవునండి అట్లా బానే ఉంటది అట్లా లూడో ఏడిపియ్యచ్చు పిల్లల్ని
ఉం
కొంచెం వేస్ట్ అయ్యింది పిండి పిల్లలు ఆడుకుంటారు
ఆ వాళ్ళకంటే ఈ ఐటెమ్ తోనే మనం ఈ ఇది చెయొ చు ఇది చేయగలము ఉం ఒకవేళ మళ్ళీ కలి ఇప్పినా కూడా అది బాల్ లాగా అయిపోతుది మళ్ళీ రీకి రీక్రియేట్ చేసు కోవచ్చు అనేది వాళ్ళలకు తెలుస్తుంది అనమ మ్ చిన్న చిన్నవి కోళలు అవి ఉ టే కదా చిన్న పూరీకు ఇంగ వాటితో కూడా మం చిగా ఆడుకుంటారు పిల్లలు
అవును
ఉమ్
ఇంకా అండీ ఇంకా
ఇంకా మీరు ఇంకా ఏం ఆడిపిస్తారంటే బయటకి ఎక్కడికైనా తీసుకెళ్తారా ఎందులోనైనా గేమ్స్ అలా పార్టిసిపేట్ చేపిస్తారా
ఆ స్కూల్లో అయితే చేపిస్తామండి స్కూల్లో ఉంటాయి కదా గేమ్స్
రిపబ్లిక్ డేకిి చేస్తారు కదా
ఆ చేస్తారు ఆ మా మామూలుగా సాటర్డే సండే కూడా గేమ్స్ ఆడిపిస్తారు
ఆ పీటి టైమ్ పీటి పీరియడ్ అని ఉంటది, కదా పిల్లలకి మ్ ఆ టైం లో ఆడుకుంటారు. హాకీ ఆడతారు, స్కిప్పింగ్ ఆడు కుంటరు ఇంగా ఆడగలిగే పిల్లలు ఆ స్కీప్పింగ్ కూడా ఆడొచ్చు
మ్మ్ అంతేనండి ఇంగ స్కూల్లో అన్ని ఉంటాయి ఇంగు స్కూల్లో ఏ ఏదైనా చేయమని చెప్తాం, మేము ఎంకరేజ్ చేస్తాము వద్దని ఏం అనం.
ఇప్పుడు నుంచి మనం ఎంకరేజ్ చేస్ స్తేని కదాండి వాళ్ళు పైకి ప్యూచర్ లో ముందుకు వెళ్తారు
అవునండి
మ్మ్ అందుకని కొంచెం మనం కూడా మన సైడ్ నుంచి మనం కూడా ఎం
మ్మ్ ఆ పిల్లలకి ప్రోత్సాహం అనిపిస్తది. కొంచెం వాళ్ళు కూడా నేర్చు కోవాల చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకు వస్తది, ఆ వాళ్ళకు కూడా పెరుగుతుది, అందుకే ప్రతి దాంట్లో ప్రతి మ్ అట్ ఉంచుతామండి మేము ఇప్పుడు ప్రాజెక్ట్ అయినా ఏదైనా చేయడం అట్లా ఉంచుతాం
మ్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లో కూడా పార్టిసిపేట్ చేపిస్తే నాలెజ్ అనేది పెరుగుతుంది
ఆ మళ్ళి ఇస్తే చేది
స్టేజ్ ఫియర్ బోగొడతది అవును
ప్లోలో మాట్లాడ
అంటే ఇప్పుడు మన నల్ నలుగు అంటే ఫ్యామిలీలో నలుగురుతో మాట్లాడింది వేరు ఒక ఊర్లో నలుగురుతోని మాట్లాడింది వేరు
అవునండి
అట్లా చాలా డిఫరెన్స్ ఉంది కాబట్ ట్టి మనతో మాట్లాడి పిల్లలకు బయట జ్ఞానం కూడా తెలియవాలంటే గేమ్స్ ఆడుతనే కదా తెలిసేది బయట పాటి పెట్ చేస్తానే కదా
అవునండి
కాంపిటీషన్ అనేది పిల్లలకు పార్టిసిపేట్ చేస్తేనే తెలుస్తుంది కదా
మ్మ్ ఇంకా అండి పిల్లలు చిన్న పిల్లలు అండి ఇదన్నా
చిలపి చిన్న పిల్లలే అండి
ఇప్పుడు కొంచం గేమ్స్ ఆడకుండా ఉంటారు ఇంట్లోనే
ఆ అడుతారు ఉంటారు ఇ ఇద్దరు మాకు ఇద్దరు పాపలు వాళ్ళు లెమన్ స్పూన్ ఉ ఉంటది కదా గేమ్ అట్లా వాళ్ళు స్కూల్లో ఒకసారి రిపబ్లిక్ డే కి ఆడి ఆడించారు స్కూల్లో ఇంకా సేమ్ అదే ఇంట్లో కూడా రిపీట్ చేస్తా ఉంటది అనమాట చిన్న పాప,
అదే
కా మళ్ళీ బస్తా సంచి గేమ్ అని ఒకటి ఉంటది కదా బస్తాలో దిగబడి ఎగరడం ఆ ఇంగా అట్లాంటిది ఆ గేమ్ ఇంగా బస్తా కనబడు తెకద్ బస్తాల్లో దిగబడుతది ఆ మమ్మీ మమ్మీ మమ్మీ అని అరుస్తా ఉంటది ఇగ,
ఆ గేమ్ కూడా బాగుంటది
అవును
ఉమ్మ్ ఇంకాండి
ణంగా ఇక్కడ నేను బమ్ చ్చేదైతే గవర్నమెంట్ స్కూల్ కి అన్ని గేమ్స్ లల్లో పార్టిసిపేట్ చేపిస్తారు
ఓ
ఇంగ ఆఫ్టర్నూన్ అయిందనుకోండి లన్ చ్ వరకే వాళ్ళకు ఎక్కువ మాక్సిమం క్లాసెస్ జరుగు ఇ ఇంగ దుమ్ ఆఫ్ ట్టణం తర్వాత కతం అంటే ఇచ్చిపోయి ఉ చిన్న పిల్లలు అయితే పడుకుంటరు. ఇంకా పెద్ద కొంచెం పెద్దవాళ్ అయితే తే ఆడుకునే స్టేజ్ ఉన్నవాళ్ళు అయితే కుంటారు ఇంగ మొత్తం పీటీ పీరియడ్ లానే ఇంగ పిల్లలు కదా ఇగ ఊరికే పోసెయ్యము అనేసి మేడం వాళ్ళయినా సార్ వాళ్ళయినా అ వాళ్లగును ఆడపిస్తార అన్మా అన్ని గేమ్స్
అదేద చిన్న పిల్లలు కాబట్టి అడిపిస్తా ఉంటారు ఇగ ఇంగట్లైతేనే మళ్ళ కొంచ్ మల్లి స్కూలుకి బోడానికి గుడా
ఇంట్రెస్ట్ ఎ చూపిస్తారు. ఊను ఆ రేప్ పోవాలి మాకు ఈ రోజు పోతే మా మేడం ఇక ఇది చూప్ పిస్త ఈ గేమ్ ఆడిపిస్తది. ఆ ఈరోజు పోతే ఆ గేమ్ ఆడిప్ తది అనేది కొంచెం వాళ్ళకి తెలిసుంటది. ఊ ఇట్ల మీరేమైనా అంటే మీరు సొంతంగా ఏమైనా గేమ్స్ ఆడతార?
మేమేమి ఇనమండి.
ఉహు
సొంతంగా ఏం గేమ్స్ లేవండి. అప్పుడు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆడుకునేటంత ఇంట్రెస్ట్ ఏం లేదండి.
కొని చిట్టీలాట అనంటారు కదా
ఆ సీతారాముడు ఆ ఆడతం అందరిలో సీతారాముడు బాంటదండి. ఆ అది బాంటది ఆ సీతారాముడు మళ్ళీ
కర్డ్స్ ఫోర్ కార్డ్స్ అని కూడా అవి కూడ ఆడు
ఆ పేక కూడ ఆడతం అండి మేము
ఉం ఇంకొకటి ఇది బాంటదండి చిన్ త్త గింజలేసి ఆ ఇట్లా వాటినేమో అంటారు అష్ట చెమ్మా కాదండి ఇట్లా ఆ ఫ్ అంటే సిక్స్ లైన్స్ ఉంటాయి ఇటు సిక్స్ లైన్స్ అటు సిక్స్ లైన్స్ ఉంటయి. అందురు ఇట్లా చిన్న చిన్న గున్ అంతే
ఈదాన్ని మా ఆ గేమ్ విన్నా గాని పేరు ఐడియా వస్తలే నేను కూడా చూసిన ఏదో ఏదో అంటారు ఆ కుప్ప ఎత్తుకొని ఒక్కొక్కటి అందులో వేసుకుంటూ వెళ్ళాలి
ఉ అవును
వేసుకుంట వెళ్లి అక్కడ అయిపోనే అది కొట్టి వేరే తీసు
ఆ వేరే తీసుకుంటారు ఇంకా మళ్ళా ఆ క్వాంటిటీ మళ్ళీ ఎక్కువ వచ్చింది అనుకో ఆ ఒకవేళ రెండు అంటే రొండు గ్యాప్లు వచ్చినాయనుకో అవుట్ అన్నట్టు.
ఉ అవు
ఉం ఒక గ్యాప్ ఒస్ తే ఆ గ్యాప్ లో నుంచి ఇంకొకరు తీసుకోవచ్చు.
అదే అ ఆ చిన్నప్పుడు చూసినా నేను కాని ఎప్పుడు ఆలే ఆ గేము
ఉ నేను ఆడిన గనీ నాకు ఆట పేరు గుర్తుకు రావట్లేదు సరిగ్గా
అ
ఇప్పుడు ఇంకా చింతగిింజల టైం కదా ఇప్పుడు చింత పండు వస్తది కదా ఇంకా అన్ని గింజలు అన్నీ కలెక్ట్ చేసుకుంటే ఇంగా పిల్లలకు మనమైనా నేర్ పించ
అదే అ
ఉ భలే ఉంటే ఇప్పుడు మనకు అది ఆన్లైన్ లో కూడా దొరుకుతదండి నేను ఒకసారి ట్రై చేసినా అంటే నేను తీసుకోలే గాని ఆ తీసుకోలే గాని ఆ గుంట ఏదో సంథింగ్ ఉంటది అని న నేను సర్చ్ చేస్తే చింతగింజలాట అని ఆ సర్చ్ చేస్తే మాత్రం వచ్చింది
ఎక్సర్సైజ్యాల చూడాలి చూసి దాన్ని ఎట్లా ఆడతారో చూడాలి ఆ పిల్లలకి ఆడుకోడానికి అంతే
ఓకే ఓకే అండి మరి
సరే అండి
సరే అండి బాయ్